హలో
నమస్కారం బాగున్నారా
ఆ బాగున్నాను మీరు బాగున్నారా
మేము కూడా బాగున్నాం
ఉ ఏం చేస్తాన్నావ్
ఏమీ లేదు ఖాళీగానే కూర్చున్నాను
తిన్నావా
తిన్న అప్పుడే
ఏం కూర
మా దగ్గర బెండకాయ చేశారు
అవునా
మీదేం కూర
మాది వంకాయ వంకాయ చేసిన
ఏం చేస్తుంటారు ఇంట్లో
ఇంట్లో నేను పనంతా ఏసుకున్న తర్వాత ఖాళీ టైమ్లో సెల్ జూసుకుంటా కాసేపు తర్వాత పడుకుంటా కాసేపు ఇ మిషిను ఉంది స్టిచ్చింగ్ చేసుకుంటా నాయనావి
అంటే బయట వాళ్ళు ఎవరి చేయరా
బయట వాళ్ళే అంటే ఫస్ట్ ఏసేదాన్ని ఇప్పుడు ఎయ్యట్లేదు ఉ
మరి ఇప్పుడేమైంది
ఇఏ చెయ్యట్లేదు కొంచెం హెల్త్ బాగుండట్లేదు కాలు గుంజుతన్నయ్ ఇరుగాను ఆ
అనారోగ్యంగా ఉన్నారా
అనారోగ్యం అని ఏం గాదు కాని కాళ్ళు గుంజుతయి అన్నట్టు కొంచెం సేపు తొక్కంగనే మెడలు అట్ల అందుకే అయనేర ఉట్కుట్ట నాకు చెట్లు పెంచడం ఇష్టము అందుకోసం అని
ఏమేం చెట్లు పెంచుతూ ఉంటారు ఇంట్లో
ఉమ్ ఏమేమి చెట్లు అంటే గులాబీ చెట్లున్నాయ్ మల్లె చెట్లున్నాయ్ చామంతి చెట్లున్నాయ్
అవన్నీ మొక్కలేనా చెట్లా
కొన్ని చెట్లు మళ్లే చెట్టు అయితే పెద్దగా పందిరెక్కింది మస్తు పూలుబుత్తయ్ గని ఉమ్ కానీ ఈ సంవత్సరము బాగా పువ్వులు పుయ్యలేవు ఫుల్ ఎండలు కొట్టలేవా
అవునా మీక్ పందిరుందా అండి
ఉంది పందిరి ముందు
అయితే పందిరి మొత్తం మల్లెపూలే ఉంటాయేమో గదా
అదేం లేదు కొంచెం ఈసారే బాగాయలే కా పుయ్యలేవ్ లేపోతే మస్తు పూలు పుత్తుండే
కూరగాయలు ఏమి పెంచరా
పెంచుతా కూరగాయలు గుడా కూరగాయలు కూడా ఇష్టమే
మరవేం చెప్పలేరు
ఇంకా పెట్టలే చిక్కుడు చెట్లు పెడుతా ఇదేంది బీర చెట్లు కాకర చెట్లు ఇవన్నీ పెడతా కని వర్షాలే ఇప్పుడిప్పుడే స్టార్ట్ కదా అందుకోసం అనేసి సండే ఆదివారం పెడదాం అనుకుంటున్నాం
పెట్టండి
ఉ అ
ఇప్పుడు ఎలా అయినా కూరగాయల్ ధర్ల్ ఎక్కువనే ఉన్నాయిగా
ఉ గడ్డి గిడ్డి అంతా తీశినం ఇప్పుడు ఒక వంకయ్ చెట్లు ఉన్నాయి అవ్వి మంచిగా కాస్తాన్నాయి ఈ రోజు చెట్ల వంకాయ కూరనే వండిన హా
ఎలా పెంచుతారు మీరు వాటిని మీకేమైనా పేరడుందా
పెరడాని లేదు ప్లేస్ ఉంది
మీ ప్లేసేనా
ఉమ్ మా ప్లేసే
అవునా
ఉమ్ అందులో పెంచుత అన్నట్టు
చెప్పండి మొదట్ నుంచి
విత్తనాలుగొనుక్కస్తా మార్కెట్ నుండి
అంటే మీరు మార్ మార్కెట్ నుంచే కొనుగోలు చేస్తారా మీరు
బజార్ నుండి కొనుక్కుంటాం
మార్కెట్ కి బజార్ కి ఏంటండి
కొనుక్కొని ఇగ విత్తనాలు తీస్కచ్చి మనం ఎక్కడ ఏ జాగాలయితే ఎయ్యాలనుకుంటాన్నామో అక్కడ కొంచెం తవ్వాలే
అ
ఆవిచల్లీ మాటికి కొంచం అట్ల చేయాలే ఇగ వర్షం పడితే పర్వాలదు అవ్విచ్చయ్యే మొలకలుెళ్తే పడకపోతే మనం కొంచెం కొంచెం నీళ్ళు జల్లుకుంటూ ఉండాలి రోజు పొద్దున సా ఈ సాయంత్రం అవి మూడ్రోజలాక్ అట్లా ఎళ్తాయి
తర్వాత
ఆ హ్మ్ తీగవారేటి తీగ వారుతాయి చిక్కుడు గిట్ల అయితాయి చిక్కుడుకాయలు
ఒకవేళ పురుగులు వస్తే మీరు ఏం చేస్తారు
మేమా బూడిద జల్లుతాం పోయ్లో బూడ్ద ఆ హ హ ఓ ఎవ్వరైనా బూడిదనే చల్లుతరు స్టార్టింగ్
స్టార్టింగ్లో బూడుదనే చల్లే వాళ్ళము తెల్సా ఇప్పుడు ఇప్పుడు మందులు ఎళ్ళినాయి హ హ మాకు జామ చెట్లు ఉన్నాయి సీతాఫలం చెట్టుొక్కటి ఉంది అల్ల నేరేడు పండు చెట్టు ఒక్కటుంది ఇంకా అది కాస్తలేదు
ఏవి కాయాట్లేవ్
నేరెడు నేరెడు వన్లు ఇంకా మాకు ఇది టచ్మీ చెట్టు ఉంది ము అత్తి పత్తి చెట్టు ఇట్లా ముట్టుకుంటే ఇట్లా ముడుచుకుంటే చూ
ఆ అవునువును
ఆ చెట్లు తులసి చెట్లు
తులసి ప్రతి ఇంట్లో ఉంటది
కనకాబ్రలు కృష్ణ తులసి ఉన్నది లక్ష్మిీ తులసి ఉన్నది
తులసి వల్ల కొన్ని ప్రయోజనాలు చెప్పండి
జ అది రోజు పొద్దున్నే ముఖం కడుకొని ఓ నాలుగు ఆకులు తిన్నామాంకో నమిలి మింగినమ అనుకో ప్రతి రోజు రక్తము శుద్ధి అవుతది జలుబు చేస్నా గానీ ఆ ఆకులు నమిలి మింగినా తగ్గిపోతుది లేకపోతే ఆ నీళ్ళల్లో కొన్ని నీళ్ళల్లో ఆకులేసి మరిగించి ఆకాషాయం తగినగాని జలుబు తగ్గిపోతది ఉ మంచిది అది
ఇంకా చెట్లే నాటుతారా ఇంకేమైనా మీరేం చేస్తూ ఉంటారు
నేను ఇంట్లోనే ఉంటా మిషన్ కుట్టుత అంతే చదువుకో మళ్ళీ డిగ్రీ ఆపేశాను
ఏంటి
అదయితే ఓపెన్ లో కట్టుకుందామని చూస్తున్నాం
అర్థం కాలేదు
డిగ్రీ ఆగ్ ఆగిపెయింది
ఎందుకు ఆగ్పెయింది మీరే రాయ్లేరా
నేనే రాయలేను అట్లా అగిపోయింది మళ్ళీ ఇగ పెన్లో కట్టుకున్నామని చూస్తున్నా
ఓకే ఏ సంవత్సరంలో డిగ్రీ ఆగిపోయింది
టూ థౌజన్ సిక్స్టీన్ లో
చాలా పాతదేగా మరి ఇప్పుడు వాళ్ళు తీసుకుంటార
తీసుకుంటారు ఎందుక్ తీసుకోరు
మరి ఇంకెప్పుడు కడతారండి ఇప్పుడు మా డిగ్రీ ఎగ్జామ్స్ అగుతున్నాయి గదా మాతో పాటే మీకు ఓపెన్ ఉంటయి కడితే అయిపోగా
నేను మొన్ననే ఎప్పినా ఇంకా టైం ఉంది కావచ్చు జూన్ జులై లో
జులై లో బ
ఉ హలో
ఇంకా మీ ఇంట్ల ఏమైనా కుక్కలు పిల్లలు ఉన్నాయడ
ఆ పిళ్ళిలున్నయ్ మా ఇంట్లో ఒక్కపిల్లికి మొన్ననే మూడు పిల్లలు పుట్టినయ్ పుడితే ఒక ఒకటి బ్లాక్ పిల్లి రెండు తెల్ల పిల్లులు పుట్టినయ్
ఒక నల్ల పిల్లి రెండు తెల్ల పిల్లులా
ఒక నల్ల పిల్లి ఏమో చనిపోయింది పాపం
అయ్యో ఎలా
అది ఆ పిల్లి ఉన్న జాగల ఉంటలేదు ఒక ల వే ఒకల బాత్రూమ్ లో వెళ్లి పెట్టుకుంది చీమలు వట్టినై చనిపోయింది పాపం
అలా శౌచాలయంలో పెడితే ఇలానే అయితాయి కద అలా శౌచాలయంలో పెడితే అలానే అయితాయి కదండి
హ మళ్ళా ఇంట్లోకి తెచ్చుకుంది మా ఇంట్లోకి తెచ్చుకుంటే అందులో నుంచేళ్ళి మల్లోక తెల్లపిల్లి చనిపెయింది
అయ్యో
చీమల్ వట్టి గండు చీమల్ వట్టినయి పాపం చనిపోయింది కుట్టి ఇప్పుడు ఒకటి ఉన్నది ముద్దుగున్నది మొద్దు పిల్లి ఆ
ఏం పేరు పెట్టారు పెడుగుతటె
మాంచి
ఈ పేరు ఎక్కడైనా ఇన్నారా మీరు లేకపోతే మీరే పెట్టారా ఈ బంగారమనే
ఇన్న పిల్లి పిల్లకు పెట్టడమా పిల్లి పిల్లకు పెట్టరు కానీ నేను పెట్టుకున్న బంగారం అని
అ ఫై
బంగారానికి నిన్ననే కల్లోచ్చినాయి చిన్న కళ్ళు గుండ్రెటి కళ్ళు చిన్న ముఖం మొద్దు ముఖం పంచిగుంది ఊకే ఆడుకుంటాంది పిచ్చిది ఎప్పుడు లేతదో ఎప్పుడు ఆడుకుంటదో సరే మరి సరే ఉంటా
సరే అండి
ఉ